హలో ఆ విన తుంద
ఆ వినబడుతుంది హయ్ హర్ష బా ఉన్నవా
ఆ బాగున్నా
ఆ ఏం చేస్తున్నావు్
ఏమి చేయట్లా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంట్లోనే మాములుగా ఉం అవును
అవునా సో ఎలా గడిచింది మరీ ఈ రోజంతా.
ఈ రోజంతా బాగనే ఉంది. నిన్నా తిరుపతి పోయ్యీ నిన్నొచ్ త్రా ట్రైన్కి వచ్చాను ఇంటికీ. పొద్దునా తొమ్మిదింటికి ఆ టైం లోకి వచ్చా. నేను మా స్నేహితుడు వెళ్ళాం.
ఆహా ఇద్దరూ వెళ్లారా.
ఆ ఇద్దరం వెళ్ళాము. ఆ బాగా జరిగింది. పన్నే పదిహే పదిహైదు గంటలు జరిగింది దర్శనం.
ఆహా మేమూ ఆ చెప్పూ. నేనూ ఈరోజూ మా ఇంట్లో నీళ్ళకీ పైపులు పెట్టిస్తున్నాము.
అవునా అప్
ఆ అప్పుడు లేవు అందుకే ఈరోజు పొద్దున్న పొద్ పోదున్ నుంచీ మొదలు పెట్టామూ, ఆ పైపులు వేస్తున్నారూ ఇంకా పనిలో ఉంటున్న. ఇంకా పిల్లలూ పెద్దోడినేమో స్కూల్కి పంపిచ్చేశాను. ఆ వె వెళొచ్ వెళ్ళీ వచ్చేసాడు.
ఒక పూట్ల బడ్లు అనుకుంటా. ఒక పూట్
అవును ఒక పూటే. అవును
ఎప్పడ్ నా. అవునా ఎప్పటి నుండి ఒక ఫూట్లు స్టార్ట్ అయినయి.
మొన్నా ఆ ఒక రెండు రోజుల్ నుంచి పెట్టారు.
అవునా ఇవాళా సేలవ కాదా.
ఈ రోజు సెలవు లేదు. అసలయితే పండగా ఉంది కదా ఈ రోజు రంజాన్. పండుగ ఉంది అయితే పండుగ వాళ్ళకి నెలపొడుపు ఎప్పుడు కనిపిస్తుదో వాళ్ళు అప్పుడు చేసుకుంటారు కదా అంతే కదా అయితే వాళ్ళు రేపు పెట్టు కున్నారు పండగ కాబట్టి ఈరోజు ఆ పండగ ఈ రోజు అని. ఆ ఫోన్ కి మెసేజ్ చేశారు ఇక అది చూసి రడీ చేసి పంపించెసాను స్కూల్ కి బడికి పంపించాను అసలయితే రేపు పంపించాలి. బడికి ఆ కానీ రేపు సెలవు ఇచ్చేశారు
ఇవాళ అందరికీ సెలవే ఇవాళ అక్కడ క్కడ మా ఊరిలో సెలవా
ఈరోజా
ఆ ఈరోజు రేపు ఎల్లుండి కూడా సెలవే రేపు ఎల్లుండి కూడా సెలవే.
అవునా ఈ రోజు కదా అసలయితే సెలవు ఇచ్చే రేపు రేపు కదా సెలవు ఈ రోజు కూడా ఇచ్చసారు ఆహా తిన్నావా.
ఆ తిన్న మధ్యాహ్నం తిన్న పదకొండు ఆ
ఏం కూర చేసింది అమ్మ.
అంటే మామిడి పచ్చడి అంటే తిన్నాము
అవునా నా మాది ఇంట్లో ప పప్పు చారు పప్పు చారుతో తిన్నాము ఇంకా పెద్దోడు అన్నం తినలేదు. వాడికి ఆకరలిగా లేదు ఏదో ఏమో అన్నం ఇంకా తినలేదు మేమైతే తినేసాము మధ్యాహ్నం.
అదే మా చల్లీ ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళలేదు
చల్లీ ఎగ్జామ్ కి
అదే మా చెల్లి ఎగ్జాము రెండో తారీఖున పెట్టినరు
ఆ రెండో తారీఖు పెడుతున్నారా
ఆ ఎంగేజ్మెంట్ ఉంది మా మామయ్యది.
ఆహా నిశ్చితార్థమా
ఆ నిశ్చితార్థం ఈ రోజె పెళ్ళి ఈ నెల ముప్పై తారీఖు పెడదాం అనుకున్నావ్ కానీ రెండో తారీఖు మా చెల్లి రావట్లేద అని మా చెల్లి రావట్లేదు అనేసి రెండో తారీకు పెడదాం అనుకున్నా. కానీ రెండో తారీఖు కూడా ఎగ్జామ్ పెట్టేశారు.
వాళ్ళకి ఆ రోజు పరీక్ష ఉంది కాబట్టి రావడం కుదరదు. ఆహ ఏం చేస్తారులే ఇక ఈ నిశ్చితార్థం కూడా ఆగదు.
దే పెళ్ళి రోజే రావాలి ఇంకా మా చెల్లి అదే రెండో ద రెండో తారీఖు పెడతారు అనుకోలేదు. కానీ రెండో తారికే సడన్ గా పెట్టేశారు.
అ అంటే ఒక్కొక్కసారి అలా జరిగిపోతుంది అంతే.
మరి వామి ఎలా తెలిసింది ఈరోజు
ఏంటది
హలో
ఆ ఏంటది తెలిసింద ఏంటది
ఆ ఇవాళ ట్యాబుల్ పెట్టించారు కదా మొత్తం అయిపోయిందా పని.
పైపులు పైపులా పెట్టే జె పైపులు పెట్టేశారు ఇంకా ఇంకా దాని మీద ఇసుక, సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేయాలి.
చే
చేసేస్తే అయిపోద్ది. ఇంకా పట్టొచ్చు ఇంకా మూడు రోజులు పట్టొచ్చు మూడు రోజులు పైపులు వేసిన తర్వా తా ఆ
ఇవాళే మొదలు పెట్టారా ఏంది ఇవాళే మొదలు పెట్టారా.
ఇవాళ పొద్దునే వచ్చి పెట్టేసి వెళ్ళిపోయారు పైపులు ఇంకా అట్లనే ఉన్నాయి. అందులో ఇంకా ఇసుక ఆ సిమెంట్ వేసి బూడ్పాలి అన్ని
అవునా
బూడిఫినా తర్వాత ప్లాస్టింగ్ చేసేస్తే బాబు ఊ అక్కడ ఆలే నేర్చుకుంటున్నాడు. ఇప్పుడే
ఎన్నో సంవత్సరం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు
ఐదో సమాచ్రమ్ నడుస్తుంది బాబుకి ఆ చిన్న బాబుకిమో మూడోస సమాచ్రమా
ముడో సమాచ్రమా
ఆ మూడో సమాచరమ నడుస్తుంది తిన్నాను పప్పు చారు చేసాం కదా తినేసాను
పప్పు చారా అంటే పప్పు చారు మీరు ఎలా చేస్తారు
పప్పు చారా ఆ ఎందుకు నకు రాధా
అ
పప్పు చేర్ చేయడం రాదానే కో
వచ్చ వద్చ్చ కానీ కొంతమంది వేరే లాగా చేస్తారు కదా
ఆహా కొంచెం వెరైటీగా ఉంటుందని రు చి అడా ఆ హా అలా అంటావా సరే పప్పు పప్పు లో టటాలు వెసెసి గ్యాస్ మీద పెట్టిన తర్వాత అది మంచిగా మెత్తగా ఉడికి తర్వాత దాన్ని పోపసాను పోపేసి అందులో పోపులో ఏమో పోపు గింజలు కరివేపాకు ఉల్లిగడ్డ వేసేసి కొంచెం చింతపండు గుజ్జు వసాను చింతపండు గుజ్జు వేసి అందులో పప్పు ఎక్కువ వాటర్ వేసి కలిపాను ఎందుకంటే చారులాగా ఉంటే బాగా తినొచ్చు చు అని అది బాగుంటది కదా టేస్ట్ అలా బాగా చారులాగా చేసి కొంచెం ఉడికించి దించేసా అంతే ఉమ్ సాయంత్రం సాయంత్రం ఎ వెళ్ళాలా ఇంట్లోనే ఉంటావా
ఆ ఇంట్లోనే ఉండ ఉంటాను మంచం ఏదో బాగు జీవిస్తున్నారు అందుకనే
అవునా నేను బ్యాంక్కి వెళ్ళొచ్చాను ఇప్పుడే
అదే మా మంచం అనేది విరిగింది దానికి చెక్క పెట్టేస్త న్నారు చెక్క తెచ్చాము మధుర వెళ్ళసి మా నాన్న తెచ్చారు దాన్ని బాగు చే అంటే దాని పెట్టడానికి ఒక వ్యక్తి వచ్చిండు అగానే
ఆ తర్వాత బాగుంటది చక్క పెట్టిస్త తే అయితే సెట్ అవుతుంది మంచిగా కుదురుగా ఉంటుంది పరుపు కూడా తీస్తారా
ఆ పరుపు రెపుగాని ఎలుండి గా దేవాలి
వేసి పెట్టేస్తే అవునా ఎంతయింది
పదిహేను వేలు
పదివేలా పదిహేను వేలా పదిహేను వేలు బాగుందా బాంద ఫోన్
ఏళ రియల్మ నా నై సజగా
అవునా ఎందుకని పాత ఫోన్ ఏమైంది పాత ఫోను పోయింది అన్నారుగా అది దొరికిందా
అది దొరికింది
దొరికిందా ఇచ్చేశారా
ఆయి చ్చసారు పోలీసు వాళ్ళలు వెతికారంట
మరి ఏమైంది ఆ ఫోన్ ఏమైంది మరి
ఏది పాతుకోనా
అవును
అంటే పాత ఫోన్ ఒకసారి పొలానికి వెళ్ళేటప్పుడు కింద పడిపోయింది అది ఎవరు చేలో ఎవరో తీసుకు
అవును తెలుసు నాకు ఇప్పుడు పాత ఫోన్ వ వచ్చింది కదా పాత ఫోన్ వచ్చింది మళ్ కొత్త ఫోన్ ఎంత న్నారు అంట న్నా నేను పాత ఫోన్ ఉంది కదా అది బాలేదా
కొత్త తుఫాను మొందలే ఆర్డర్ చేసాము మేము కానీ ఏంటంటే పాస్ ఫోన్ దొరికే లోపు ఒక రోజు ముందలే కొ
అవునా ఆ అయితే పాత ఫోన్ పోయినప్పుడే కొత్త కొత్త ఫోన్ కొనుక్కున్నారు తర్వాత పా పాత పొందొరికింది మీ నానకు రెం ఫోన్ లైయినా అయితిప్పుడు
ఆ ఒక ఫోనే యూజ్ చేసేది వాడేది ఒ
అవునులే పాత ఫోనా కొత్త ఫోను వాడుతు తున్నారా
కొత్త ఫోనే వాడుతున్నారు
అవునా
ఆ
పర్లేదు మంచిదే అయితే అవునా
ఆ
ఏం కాదులే ఎలాగో వాడుతున్నారు కదా వాడుకోనీ ఉమ్ అవునా
ఇంట్లో ఉండట్లే అందుకనే
ఊహూ అయితే ఇది వాడుకుంటా అన్నదా
ఆ అయితే వాడు తాంది సిమ్ము కొత్తది తెచ్చి వాడతా అని చెప్పింది
అవునా
మా నాన్న ఇచ్చేసిండు అది బఫ్ ఫోన్ అయితే బానే ఉంది
అవునులే ఫోన్ బావుంటే వాడుకోవచ్చు
ఆ అవును సరే మరి వుంటా